హలో
హాయ్ అండి
హలో బాగున్నారండి
ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
ఆ బాగున్నా అండి ఎం చేస్తున్నారు
ఏం లేదండి ఈరోజు మా మా చెల్లె మ్యారేజ్ డే మ్యారేజ్ ఉంది అయితే ఫోటో గ్రఫీక్ కోసము ఆన్లైన్లో చూస్తున్న మాట్లాడి
అవునా హాస్పిటల్ ఫోటోగ్రాఫీ ఇప్పుడు చాలా బాగా ఏక్ ఎక్కువ ఇది అయిపోయింది కదండీ
అవునండి అది మాటే ఏదంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయినాక కూడా డిమాండ్ ఎక్కువనే ఉంది ప్రదట్లో
అవును ఒకప్పుడు ఫోటోస్ వేరు ఇప్పుడు ఫోటోస్ వేరు కదా ఇంత అమౌంటు అంతకా ఫొటోస్ అంటే ఒక ఆల్బమ్ ఉండేది అది అది వేరేలా ఉండేది ఇప్పుడు అంత డిజ డిజిటల్ వచ్చేసింది
అవునండి
అంత డిజిటల్ ప్రింట్ అంతా అంత వీడియోస్ కానీ వెడ్డింగ్స్ వాటికి కూడా చాలా కాస్ట్ పెట్టుకునే జనాలు పెంచుకుంటున్నారు
అవునవున అవును ఎందుకంటే అప్పట్లో ఏముందంటే మొత్తము ఆ పెళ్ళి అనగానే ఒకటేసారి ఉంటుండే ఈ ఈ డిన్నల్ రూమ్ యే ఈ ఫంక్షన్లు ఇప్పుడు సంగీత ఇవన్నీ ఉండకపోవు ఓన్లీ దాని వల్ల కూడా వాళ్గ కూడా డిమాండ్ ఎక్కువ ఉండకువ ఇప్పుడు ప్రతిదానికి షూట్ ఖచ్చితంగా ఇంకోకటి ఇక టెక్నాలజీ మారిపోతుంది కదా ఇక అట్లానే కానీ లక్షలాల తీసుకుతున్నారు కదా చాలా మద్ద్య తరగతి వాళ్ళక అయితే చాలా ఇబ్బంది
అవును అవును ఈ మధ్య తరగతి వల్ల అయితే అలా ఈవెంట్లు వెడ్డింగ్ ఈవెంట్లు అలా చెయ్యాలంటే చాలా కష్టం వెడ్డింగ్కే కాదు ఇంకా పిల్లలకి కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కటి ఫోటోగ్రఫీ అయిపోయింది ఈ రోజులో
అవును అవును
ఆమో చాలా కష్టంగా ఉందండి ఫుటోస్ ఇంత ముందు మనం ఒక షాపు ఫోటో షాప్ కేళ్లి ఒక ఫోటో దిగి మళ్లీ అది ఒక వారం రోజుల్లో వస్తే తీసుకొని అది గుర్తుగా అలా పెట్టుకొని ఎప్పుడో దిగిన ఫొటోను చూస్తున్నార్ కానీ ఇప్పుడు అలా లేదు ఒ ఇప్పుడు అసలే ఎమ్మటే ఫోన్లలో కోచ్చేస్తున్నాయి ఫోన్లలో ఎన్ని ఫోటోలు ఆఫ్ కోర్సు అండి బాబోయి గెళ అది నిండిపోతుంది అసలు సెల్ఫీలని ఎక్కడికేళ్ళినా ప్రతి ఒక్క చోట ఫొటో దిగడమే
అవునండి
ఈ మధ్య చాలా మంది ఆ అసలు యుూత అయితే మరీ అండి ఎక్కడి కేళ్లినా సెల్ఫీలకి ఎగబడి సెల్ఫీల వల్ల కొంచం వాళ్ల ప్రాణ నష్టాలు గూడ చాలా జరిగాయి
కరెక్ట్ చాలా మటుకు ఏమందంటే ఇప్పుడు మేము పస్ట్ ఏమనుకున్నామంటే మామూలుగా ఫోటోగ్రాఫీ అడుగుతే మ్యారేజు ప్ల తర్వాత ఎంగేజ్మెంట్ది అంటే ఇప్పుడు మాట్లాడితే మొత్తం మాట్లాడాలి గదా అండి ఒకటే దగ్గర అయితే ఏమేందంటే ఎంగేజ్మెంట్ది ఒకటి అడిగినాము తర్వాత మ్యారేజ్ది తర్వాత ఇగా డిన్నర్ అట్లు ఉంటది గాదా రిసెప్షను అట్లా అడిగినము టూ ల్యాక్స్ అడిగారండి
అమ్మో ఆ
అంత రెండు లక్షల అది ఏదన్న అంతగనము మరీ చాలా ఎక్కువ గదా అంటే ఇప్పుడు డిమాండ్ అట్లాంది అంటే సీజన్ గాదు గదా సీజన్ అయినా గాకున్నా గానీ, మా మాదంతా అంతే మీ ఇష్టం ఉంటే జేయిపిచుకోండి లేకపోతే లేదు అన్నట్టు అంటున్నారు
అమ్మో వాళ్లకి బాగా డిమాండ్ పెరిగింది
అవునండి అది
అంతా డిజిటల్ కాలం అయిపోయింది అసల్ అసలు జనాలు గూడ అట్లాగే ఎగబడి మరీ ఎంత డబ్బులైనా పెట్టి తియించుకో మరేం అండి ఎవరు తగట్లేదు అసలు ఎవరైనా తగ్గుతున్నారా ఎంత అంత రేటయినా కూడా థియి పెట్టుకుంటున్నారు వో యామ్మ కెమెరా ఫొటోస్ తిన్చుకుంటున్నారు
అవునండి కరెక్ట్ అది
ఈ మధ్య మళ్లీ మ్యారేజ్ లోనే అది పెట్టి అందులో జూసి ఈవెంట్ అట్లా ముందే చేసి మొత్తం అది ముందే చూపించేస్తున్నారు వాళ్లు
ఉమ్మ్ అప్పట్ల అసలు ఈ టెక్నాలజీ అంతా లేదు కదండి
అసలు అప్పట్లో పెళ్లిళ్లల అంటే ఫోటోలు అంటే అదొక వేరే ఉండేది ఇప్పుడు ఆమో ఎన్ని రకాలుగా ఫోజూలు పెట్టి ఫొటోస్ తీసు తీసుకుంటునారాంటే ఒక్కొక్క ఒక ఫోన్లో జూడాలి ఇగ
అవునండి అది ఇంకోటేదంటే డ్రోన్ కెమెరా ఇప్పుడు డ్రోన్ కెమెరా గూడ ఎక్కువ అయిపోయిందండి ఆ డ్రోను ఇట్లా తిరుగుత్ తి వీడియో షూట్ జేస్తూ మొత్తం హాల్ అంతా కవర్ జేయడము బయట ఇట్లా మొత్తం కవరింగ్ అయితే బాగా జేస్తే మొత్తం మ్చ్ ఇప్పుడు ఆడ యాక్చువల్ గా ఏంటంటే దీంట్లో గూడ ఒక మంచి మంచిగానే ఉంది ఎందుక్ కంటే ఇప్పుడు ఎనకా ఉన్న వాళ్ళు పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు అది ఏమేం జరుగుతున్నాయో తెలిదు కదా మాక్సిమామ్ అంత దూరం కన్పియ్యదు కదా అ స్క్రీన్ వేస్తే ఆడ ఏం జరిగేది అన్న ట్టాడ కన్పిస్తది అన్నట్టు అది కూడా ఒక చాలా మందికి ఇప్పుడు తే లుక్కు చాలా మంది ఏందంటే చూడాలి అని అన్పిస్తలుటు పిల్లలకు గూడా ఇది ఇట్లా చేస్తారా
అప్పటి లోజుల్లో కెమెరా పెట్టుకోని వీ డియో తియ్యాలంటే మనుషులు ప్రతి ఉన్న దగ్గర కల్లా ఎళ్ళి వీడియోస్ తీ
ఆ ఫోన్ అవును అవును అది లై ఫోకస్ పట్టుకొని ఒక లైట్ చేతిలో పట్టుకొని కెమెరా ఇట్లా పెట్టు ట్టుకోని అది పెట్టుకొని తీసుకెళ్ళి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయినాంక అప్పుడు క్యాసిట్ పంపిస్తుండే రీ యస్ సి డి ఐనా క్యాసిట్ ఐ ఇప్పుడు డైరెక్ట్ లైవ్ ఇట్లా తీసినమా ఇట్లా పెట్నామా పేందా ఖతం ఆ ఆడ తాళి గ టీ టీ పిల్లగాల్లు ఫోటో దీగిపే లోపల పెన్ డ్రైవ్ లో ఫింట్ అయ్యి వచ్చేస్తా ఉంటారు డైరెక్ట్ లైవ్ కదా అండి గది
కట్ ఆఫ్ ముందే కట్టినట్టే క్రియేట్ చేస్త
ఆ ఔ ఔ ఏ ఐ తోని అట్లా అది చాలా మటుకు
క్రియేటర్స్ చాలా ఉన్నారండి బాబాయ్ కెమెరాలో అసలు అమ్మ మనకి తెలియనే తెలియదు అసలు ఒకప్పుడు ఫోటోగ్రఫీ వేరు ఇప్పుడు ఫోటోగ్రఫీ వేరు చాలా మారిపోయింది అసలు
అవును అది గప్పట్లో ఏంటంటే మా అక్క కొడుకును గూడా నేను చెప్పినా అయ్యో ఎళ్తావా మరి ఎట్లా మంచిగుంటది అంటే ఏ ఏం వెళ్తాం తీ మళ్ళి ఇగ మనకున్న కాడికే సరిపోతది ఇ అవన్నీ ఎందుకులే అని జెప్పి అని అంటే ఆయన వేరే దిక్కు మార్పిచ్చేసినా అట్లానే ఆయనకు గూడా ఇంట్రెస్ట్ ఉండే ఫోటోగ్రాపీ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో ఛానల్ దియ్యడం ఇవి ఉంటాయి కదండి ఇది కూడా ఒక హార్టే కదా అట్లానే దానివల్ల కూడా మంచిగుండే గానీ నేనుకు న ఎవరైనా వాళ్ళకు నచ్చినట్టు బతకాలండి ఈ జనరేషన్ లో ఉన్న ఏమ్మా ఉన్నన్ని రోజలు సక్కగా య్యో నా నాది ఏముంటదంటే అండి ఉన్నన్ని రోజులు తిన్నామా ఆపీగున్నామా తర్వాత విషయం తర్వాత చూసు ఈ ప్రజెంట్ ఈ రోజు ఉన్నామా లేదా అన్నట అంతే జిందగీర్ మొత్తం ఏమైపోతాదో తెల్వ
అవును ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరిదీ అందరూ ఆ దే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇవాళ మంది రేపు మంది కాదు
అవును అవును ఒక సెకండులో ఏం జరుగుతుందో తెలియదు అట్లా ఉన్నప్పుడే హ్యాపీగా ఉండి ఉంటే అయిపోతు
ఆ ఇప్పుడు చిన్నపిల్లలు బర్త్ డే పార్టీస్ కూడా ఈవెంట్ లాగా జెయ్యడమే అసలు ఎట్ల చేసుకున్నరో ఆ మొన్న ఒక బర్త్ డే కెళ్ళాము ఆ పాపదే ఐతా అక్కడ చూసాం ఇవన్నీ అసలు అమ్మో ఇలా గూడా జరుగుతుందా ఇప్పుడు అనేసి ఊ
ఓకే ఓకే ఆ ఆ ఆ
ఫోటోస్ చాలా మారిపోయాయండి మా పెల్లప్పుడు ఫుటోస్ ఆ ఇప్పుడు ఫొటోస్ చూసుకుంటుంటే అసలు ఎంత తేడ ఉందంటే ఫోటోగ్రఫీలో అంత తేడా అయిపోయింది
ఆడ ఏముండయండి బ్యాక్గ్రౌండ్ ల అసలు ఆడ నిలబడ్డ దానికి ఓ మామూలుగా ఏమున్నా గ్ బ్యాక్గ్రౌండ్ ల సింగపూర్ ల పెట్నాట్టు ఉంటది అది మొత్తం
అవునా
దిగింది ఇడ అయితే సింగపూర్ వాటర్లల్ల దింపి లీళ్లల్ల దింపినట్టు ఉంటది
ఇగ అది క్రియేటివిటీ
అంతే ఏదైనా టెక్నాలజ వాడుకుంటే వాడుకున్నంత వస్తది తర్వాత మనకేదన్న ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి ళ్లంతే
మళ్ళీ ఫోన్లు వచ్చిన దగ్గరి నుంచి కూడా కొంత కొంచెం ఫోటోగ్రఫీ తగ్ గ్గిందండి ఇంత ముందు ఏ ఏ చిన్న ఫోటో దిగాలన్నా మనం ఫోటో షాప్ వెళ్ళి దిగి అదే తెచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు చ్ మన చేతిలో ఉన్న ఫోన్ తోటె ఎక్కడికెళ్ళిన ఫోటోస్ దిగడం ఎవరితోటయినా దిగొచ్చు చాలా హేచ్సి అయిపోయింది ఇప్పుడు ఫోటో అనేది
అవునండి అవునండి కరెక్టే అది
సెల్ఫీసు ఫోటోసు అసలు జనాలు ఫోన్లల్లోనే అసలు తల కాయలండి బాబోయ్ అసలి
అమ్మో ఫోన్లు లేకపోతే చాలా కష్టం పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఇప్పుడు ప్రజెంట్ నాకైనా సరే అండి నేనైనా సరే కొద్దిసేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టేంత టైం కూడ ఇయ్య నేను పవర్ బ్యాంక్ పెట్టుకొని వాడుతున్నా అది ఒక హ్యాబిట్స్ అది ఒక రోగం లెక్క అయిపోయింది ఇగ దానికి మొత్తం ఇగ ఆ దానికి మొత్తం మొత్తము మనకు చేతిల ఏం లేకున్నా ప్ మనీ లేకున్నా బతుక పైసలు లేకున్నా బతుకుతాం గనీ ఫోన్ లేెకపోతే బతకలేం
అవును అలా అయిపోయింది ఇప్పుడు ఫోటోస్ ఫోటోగ్రఫీ కూడా బా గ ఫోన్ లో ఎక్కువగా యూస్ చేసుకోవడానికి కూడా చాలా మంది ఫోన్నే వాడుతారు
ఫోటోసు ఫోన్లల్ల తీసుకోవచ్చు
ఆ అది దాంట్లో కూడా కొత్త కొత్త యాప్ లు రావడం కొత్త క్రియేట్ చేయడం వస్తున్నాయి అసలు ఇప్పుడు చాలా ఆ మళ్ళీ చిన్నపిిల్లల్ని కొంతమంది వీడియోస్ మొత్తం డబ్బింగ్ తీస్తున్నారు చూసారా
అవునవునవునండి అవును
ఎంత బాగుంటాయి ఫన్నీగా
అవును చిన్నపిల్ల అది చిన్నపిల్లలెక్క ఇట్లా డ్యాన్స్ చేపించడం మాటలలెక్క అనిపిం డం ఇట్లా కొన్ని బాగా చేస్తున్నాయి అది ఏ అంతా ఏఐ తోనే అంటారు కదా అది మంచిగా ఉంది అట్లెం లేదు కాకపోతే ఫోటో ఫోటోగ్రఫీ ఫోటోలు మనం ఓన్ గా దిగిన సరే చాలా మట ఏంటంటే కెమెరాలు ఉన్నా లేకున్నా గానీ ఇప్పుడు మన ఫోన్లు ఉంటే చాలు
అ కొంచెం ఇప్పుడో ఫుటో షాప్ పెళ్ళి దిగడం అనేది తగ్గిపోయింది ఫోటో ఫోన్ లోనే దిగడం మన జ్ఞా మనకు గుర్తింపుగా ఉండడానికి మనం దిగి మన ఫోన్ లో స్టోర్ చేసుకొని ఉంచుకున్నాం న్నారు బందర్ ఎప్పుడో దిగిన ఫొటోస్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంత నవ్వు
అవున అవును ఆ టైం లల్ల దిగిన ఫోటోలు మనము మన పర్సనాలిటీలు కూడా అట్లనే ఉంటాయండి కొన్ని చాలా మటుకు అప్పట్లో ఉన్న పరి పర్సనాలిటీ క్యాజువల్ గా ఇప్పుడు మనం అంటే అప్పుడున్న బరుగు అయినా సన్నగాయినా యినా సరే లావుగా ఉన్న సరే ఏది ఉన్నా సరే అది వేరు ఇది వేరండి
అవును ఒకప్పుడు ఫోటో చూసుకొని ఇప్పుడు ఫోటో చూసు పనేదే చాలా జ్ఞాపకాలు కూడా గుర్తొస్తా ఉంటాయి అప్ ఇప్పుడు మనం ఆ టైం లో ఈ ఫోటో దిగాం కదా అని ఫోటో చూడంగానే గుర్తొస్తుంది టైం లో అక్కడికి వెళ్ళినప్పుడు దిగాము ఇక్కడికి వెళ్ళినప్పుడు దిగాము మనం ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఈ ఫొటోస్ దిగమ్ అని వాటిని చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జ్ఞాపకంలా అట్లా గుర్తుండిపోతుందండి ఫోటోస్ ఆ చాలా బాగుంది ఇప్పుడ అసలు ఫోన్ ఫోన్ లో ఫోటోస్ రావడం చాలా అసలు బెనిఫిట్ అండి మనందరికి
అవునాండి ఓకే అండి మరి సరే అండి